హలో హలో
పిస్తుందాడి
హాయ్ అండి ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నాారండి హలో హలో హలో
హలో హలో
ఆ వినిపిస్తుందండి చెప్
ఆ హలో
వినిపిస్తుందండి ఆ వినిపిస్తుంది చెప్పండి
బావున్నానండి
బాగున్నా
అండి ఓకే అండి వార్ ఆ బా హలో
మీరెలా ఉన్నారు
హలో లో ఉం
ఎలా ఉన్నారు తిన్నామండి తిన్నామండి
ఆ తిన్నామండి
ఏం తిన్నారు
స్ అవడు చెప్పిన తర్వాత రిప్లై ఒక గ్యాప్ తీసుకొని వస్తుందండి
ఆ ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకేనండి పర్లేదు మేబీ మీరు నెట్వర్క్ ప్లేస్ లో లేరా లేకపోతే అఔట్ సైడ్ అవుట్ సైడ్ వచ్చి మాట్లాడండి
ఆ ఇప్పుడు వచ్చానండి ఇప్పుడు వినిపిస్తుంది కదా ప్రాపర్ గా
ఆ వినిపిస్తుందండి నేనా దొడ్డకాయా రైస్ అండి చపాతి
అవునా ఓకే ఊహూహూ నేను నేను అన్నం సాంబార్
అవునా అండి ఓకే ఓకే చెప్పాలండి మీ కాలేజ్ డేస్ ఎలా జరిగాయి స్కూల్ డేస్ చెప్తారాండి నాకు
మా స్కూల్ డేస్ చాలా బాగున్నాయండి కాలేజ్ డేస్ కే కుర్టెసే చాలా బాగున్నాయి మేము అప్పుడు చదివేటప్పుడు టీ చెస్ చాలా బాగా సపోర్ట్ చేసేవారు సో మేం చదివింది ఈ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో తెలుసు కదా మీకు కొంచెం లేజీ లేజీగా ఉంటది కానీ బాగా చెప్ ఇపిస్తారు మా మా టీచర్స్ సో ఎప్పుడు కూడ ట్టే వాళ్ళ ఏమునా త యవ మార్కి ఇచ్చి చేయకప్ప పోతాయి చాలా కుట్టేవారు మేము అలా ఏం లేదండి మేమోరికం ప్యాక్ మరకంతా కరెక్ట్ గా చేసుకుని వెళ్ళే వాళ్ళం సో మధ్యాహ్నం ఫుడ్ అంతా బాగా పెట్టేవారు
అట్లయితే మీరు ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ రాజునా అండి మీరు
ఫస్ట్ ర్యాంక్ రాజు కాదండి అష్టాక్ రాజు కాదని చాలా బాగా చదువే వాళ్ళం అండి
కురా అండి వేస్ట్ ఓకే ఓకే దది
ఫుడ్ అంతా బాగా పెట్టేవాళ్ళు మా స్కూల్లో తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్ స్పోర్ట్స్ కంతా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు స్పోర్ట్స్ ఇట్ లో అంతా మేము చాలా కబడ్డీ ఖోఖో ఇవంత చాలా నేర్చు నే చాలా ఆడాము చాలక ప్ స్ కూడా తీసుకొచ్చా అప్పుడు మా మా బ్యాచ్ లో
అవునండి ఓకే
హై జంప్ లో నేను స్టేట్ ప్లేయర్ండిే అంటే స్టేట్ కంటే ఆ
అనాడే ఒకే అేరు వేరు బాగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళు
అవునండి రిలే లో రిలే లో ఫస్ట్ రన్నింగ్ లో ఫస్ట్
మీరు బాగా ఫిట్గానే ఉంటారండి అట్లయితే
అవునండి ఫిట్ గానే ఉంటాను
అవునాండి నేనాండి నే నా స్కూల్ డేస్ వ వచ్చేసి అంత ఏం చెప్పే అంత ఏం లేదు స్కూల్ డేస్ జస్ట్ అప్పుడు నేను స్కూల్ డేస్ లో కూడా నేను బడి ఆ నర్సరీ టు ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకి పో ప్రైవేట్ స్కూల్ ఎళ్ళగ దే ఆఫ్ ఫిఫ్త్ క్లాసా తర్వాత క్లాస్ కి మా ఊర్లో సిక్స్త్ క్లాస్ కి వెళ్తే వేరే స్కూల్ బస్సెస్ వస్తాంటయ్ అప్పుడు వేరే పక్కన ఊరికి అక్కడ బాగుంద్ చేది బట్ అప్ ఇప్పుడు మీ నేను మా చెల్లి ముగ్గురు అయ్యామా మీ స్కూల్ వెల్లడము డాడింగ మా తాతాయే ఇంగ అప్పుడు మా తాతయ్య ఉండిలే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనేసి నను గవర్నమెంట్ ఆ మీ మా ముగ్గుర్ని తీసుకెల్లేసి గవర్నమెంట్ స్కూల్ సిక్స్త్ క్లా లో గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేపిచ్చారు ఇంగ కడన్ టు ఫస్ట్ నేను ఇంగ్లీష్ మీడియం జాయినైనా మళ్ళీ హే ఇదేమో కాదులే అనేసి మళ్ళీ తెలుగు మీడియం షిఫ్ట్ అయ్యా ఆహా సిస్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం సెవంత్ క్లాస్కి తెలుగు మీడియం కెల్లా ఈజీగా వెల్లిపోదం కష్టపడకూడదు మనం అనేసి మళ్ళ టెన్ ఇంత వరకు తెలుగు మీడియం చదివా
ఆ
ఆ ఆ ఇప్పుడే మంతా ఏ స్పోర్ట్స్ తెల్వదు కదా అస్సలు చదువు ఏ చదవాలంటే చదవాల ఏ ఓర్నీ మాఅమ్మ పంపిస్తాంది. మా డాడీ పంపిస్తా తనుండు డైలీ స్కూల్ కి పోతున్నాను. బాగా వేసుకునేట్టు అనుస్తున్నాను. అలా ఉండేదాన్ని అంతే
మాకు స్పోర్ట్స్ లో అప్పుడు ఇప్పుడు ఆ మధ్యాహ్నం మురకు మేము క్లాసెస్ అటెండ్ అయ్యోవాళ్ళమండి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ తర్వాత ఆ టీచర్స్ నంతా ఫోర్స్ చేసి గ్రౌండ్కి వెళ్ళిపోయే వాళ్ళం. పదండి సార్ పదండి సార్ సరని చెప్పేసి
ఓకే
చాలా బాగున్నింది అప్పుడు అమ్మాయిలు ఒక సైడు అబ్బాయిలు ఒక సైడు కబడ్డీ గాని ఖో ఎక్కువగాని ఏదైనా గేమ్స్ ఆడితే
బట్ నేను నా స్కూలింగ్ అయిన తర్వాత మళ్ళీ నా కాలేజ్ డేస్ లోనే చాలా ఎంజాయ్ చేసా అంటే నేను స్కూల్ డేస్ లో ఏమైతే చెయలే అవన్నీ ఉండి కాలేజ్ డేస్ లో చేసా ఆ వన్స్ అక్కడ పోయిన తర్వాత నేను మళ్ళీ వేరే ఆ అనంతపూర్ కేసేశారు. ఓ అంతే కొంచం లాంగ్ ఉన్ ఫస్ట్ టైమ్ అక్కడ పి జి సెట్ కాక ఫుడ్ సెట్ కాక నేనున్న ఒక టూ త్రీ మంత్స్ నా ఇక్కడ మా డాడీ హాష్ స్టల్ ఫీజు కాలేజ్ ఫీజంతా పే చేసేసాడు. డాడీ దిని కొడు డల్ నా వల్ల కాదు. నేను ఇంటికి వచ్చేస్తా నువ్ మా నాన్న సరే ఆ వేస్ట్ అయితే వేస్ట్ అయింది. టూ త్రీ మంద్స్ పోతే పోయింది. కాలేజ్ ఫీజు క తెస్నొ అంతా ఫస్ట్ టైమ్ పేమెంట్ చేసేసాడు. ఉండనని ఏడ్చేవారికి వచ్చినప్పుడల్లా నేన ఏడ్చేదాని మ డాడి వచ్చినడల్లా వసారే నువ్వు అక్కడ ఉండదులే మన ఇంటికి వచ్చేయ్ అంది. మళ్ళీవొదువు అనేసిపె నేను ఇంటికి వెళ్ళిపోయా మళ్ళీ ఇ ఇంటికెళ్ళెసి లేట్గా మళ్ళీ ఆ మా ఊరు దగ్గర పక్కన రి తగ్గన స్ కాలేజ్ ఉంది.
ఉ
అంటే ఒక ర్ ఫైవ్ కిలోమీటర్స్ దగర్లో ఆడెలిస్ కున్నా అప్పుడే నాకు నా ఫ్రెండ్. స్వచ్చమైంది‌ నేను తను ఒక్కే రోజే జాయిన్ అయ్యినాం. అడ్మిషన్స్ కనేసి నేను మా తాతయ్య హ మా తాతయ్య ఎళ్ళాం. తన్ తను మీ చ్చింది సో తను ఆ టైమ్ లో ఎలా పరిచయం దో స్టిల్ ఇప్పటి వరకు ఉంది. నా దగ్గర ఒకే రోజు అడ్మిషన్ అయ్యాం. ఒకే రోజు అడ్మిష్ చైన్ అయ్యాం. ఒకే రోజు అ మీన్ ఒకే రోజే జాయిన్ అయినాం. మళ్ళీ ఎ క్కువ అప్పుడు గొడవపడే వాళ్ళం. కాని బట్ ఆ ఇప్పుడు మా గ్రూ మా మీన్ మా కాలేజ్ లో మా టీమ్ లో బాయ్స్ ఎవరు లేరు. ఓన్లీ గర్ల్స్ మాత్రమే
ఆ ఆ ఆ ఓకే
ఫోర్ గర్ల్సే మాత్రం ఉండే వాళ్ళం డిగ్రీ అయిపోనా ఆమ్స్ మీన్ ఎక్కువ నేవి హు ఆ చెప్పండి
ప్పుడు హై స్కూల్ కి హై స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు బేస్ బస్ ఫెసిలిటీస్ ఏం లేదండి అప్పుడు. మేము నడుచుకుంటే వెళ్ళావాళ్ళము. ఒక సిక్స్ కిలోమీటర్స్ ఆ
టా మీరు ఒక సెవెన్ హండ్రెడ్, ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అవుతుందండి. ఇంటి నుంచి స్కూల్ వరకు
ఓకే అంటే మేము నడుచుకుంటూ వెళ్ళేదప్పుడు చాలా ఫన్ ఉండింది అప్పుడు. ఇప్పుడు ఏమన్నా తీసుకో ఏవు ఒకరోజు ఒకరు ఏమైనా ఫుడ్ తీసుకునేది. అందరూ దాన్ని షేర్ చేస్ కొని తినుకొని వచ్చేది టే వల్ల మా ఆడ్ మగవాళ్ళు, ఆడవాళ్ళు బాయ్స్ గర్ల్స్ అందారును
అవునా అండి బట్ దేను ఆ స్కూల్ ఫుడ్ అయితే వీళ్ళు త్వర బియ్యం పెడతారని తింటాం లేదండి.
హు
ఆ నాకే అఎవో స్టోర బియ్యం కొచ్చి పోదా తనీకేస్ ఓన్లీ ఎగ్గిచ్చేటప్పుడు మాత్రమే ఎవరైనా మా ఫ్రెడ్స్ టార్ గదా ఏ రేప్ ఎట్లో స్ ప్లేట్ లో రైస్ పెట్టించుకుంటావు కదా ప్లేట్ ఇచ్చేయ్ ఎగ్ దే కొన్ వోస్తా రేప్ ప్లేట్ నిక్ రిటానీస్తా ఈ రైస్ నీకే అనేసి ఎగ్ ఎగ్ టైం లో మాత్ త్రం ఎగ్గు బనానా టైం లో మాత్రమే వెళ్లే దాన్ని
ఆహా అంటే మీరు అంటే మీరు ఇంటి నించి బాక్స్ తీసుకొని వెళ్ళచ్చు కదా.
ఒగోసారి తీసుకొని వెళ్తా. ఒగోసారి ఏమీలేదు ఊర్నే వెళ్ళిపోతా
కూడి ఉండింది. కదా అప్పుడు మా ఇం సాంబరు సాంబార్ అక్కడ తీచూస్తూ తినలేక ఆ మా ఇంటికి పంపే చివరు మీ ఇంట్లో సాంబార్ తీసుకొని డైలీ సాంబార్ తీసుకొని వెళ్ళేవాడిని నేను
ఆ
ఆ అప్పుడు నేను తీసుకువచ్చే బాధకి నేను మా ఇంట్లో చికెన్ మటన్ చేసారు. సార్ అనేవన్నీ అప్పుడు వాళ్ళు వద్దు అనేసి హే వాళ్ళు హు
ఓకే
ఇలా చేసేవాడిని అప్పుడు తర్వాత అక్కడ హై స్కూల్ అంతా వాళ్ళే పెట్టేవాళ్ళు మధ్యాహ్నం బావుండింది దది కొంచెం
ఇంక కాయ నాకు ఇంక కలర్ లో నేనే బాక్స్ తీసుకొని వెళ్లేదాన్ని. బబే పాప నాకోసం ఆరేసి ఎర్లీ గా లేచి టిఫెన్ చేసి చపాతీలో ఏదోటి చేసి వాక్ చేసి పంపించేది, అది ఇంటర్ వరకు అలానే గడిచిపోయింది. మళ్ళీ ఎం బి ఏ కి ఎగ అ డిగ్రీకి అడ్మిషన్స్ తీసు పోలారేస నేను మా సార్ సజీసన్ చేసాడు కాలేజెస్ కి వెళ్ళండి. అక్కడ బాగుంటాయని సర అనేసి ఇద్దరు వెళ్లేసి సార్ నేను నా ఫ్రెండ్ ఇద్దరు వెలిసి మీ సేవా సెంటర్ లో అప్లై చేసాం ఎందుకంటే ఆ అక్కడ మా వల్ల డైరెక్ట్ అడ్మిషన్స్ ఉండవు
హ
మనకు అప్లై చేస్తారా ర్యాంక్ బట్టి ఆ వాళ్ళు సీటు దొరుకుతుంది మనం డైరెక్ట్ గా పోయి తీసుకుం ఆ వాళ్ళ బో పేజెల్స్ సొసదే దానికి అనేసి ఇద్దరు అప్లై చేసే ఇద్దరికి సేమ్ కాలేజ్ వచ్చింది.
అవునా ఓకే
ఆ ఇక ఇద్దరికి సేమ్ కాలేజ్ వచ్చిది కదా మళ్ళీ అనేసి ఇంక దూరం అయిపోయాం సరళసి ఇద్దరు జారే ఇద్దరు జాయిన్ అయిపోయాము
మ్ చాలా బాగుందండి మీ కాలేజ్ జర్నీయె స్కూల్ జర్నీ
అవునంటే మీది కూడా బాగుందండి అప్పుటి నుంచి ఇంకా బాగా డిగ్రీలో ఆ బాయ్స్ అదే వేరే మా- మా టీమ్ వాళ్ళు పరిచయలేదు కానీ వేరే టీమ్ వాళ్ళు అవి బిఎస్ మేము బీకాం వాళ్ళు బీఎస్సీ వాళ్లు వాళ్ళు బాస్కెట్ బాల్ లో పరిచయమయ్యారు బట్ నేను బుకే మాట్లాడలేదు దాదాపు సిక్స్ మంత్స్ వాళ్ళు మా దగ్గరే ఉన్నా కూడా మేము ఏ రోజు మాట్లాడలేదు వాళ్ళ దగ్గర
ఓకే
కోచ్ వచ్చేసి మే ఈ ఏరే కదా మాట్లాడొచ్చు కదా పిల్లలు డైలీ అడేకి వస్తారు మాట్లాడి కూడా మాట్లాడిరు ఏమం త వికి అనేసి మా కోచ్ తిట్టేవాడు
ఓకే అప్పుడు మాట్లాడారా
ఆ సరేలే ఏది ఏదో తిడతన్నాడు పోయారు సి ఓరోజు అభినో ఆ పుషప్సు అవీవ్ ఒన్ ది వాళ్ళు చేస్తా ఉండే మేము ఏదో మా మాకు వచ్చిన ఎక్సర్సైజ్ మేము చేసుకుంటూ కూర్చున్నాం అంగ మా సార్ తిట్టే సరిపో కి మాట్లాడొచ్చు కదమ్మా మీ క్లాసే ఎ కదా మీరు మీ ఇయర్ ఎ కదా ఆ బాగుండొచ్చు కదా సిక్ మేము సెక్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ సెవన్ మంత్స్ దాకా వాళ్ళతో ఎ రోజు మేము ఆ ఆ లో అన్న ఏ వి గట్టిగా మాట్లాడ్ మళ్ళీ అది తర్వాత సార్ చెప్పాడు అనేసి స్ స్టార్ట్ చేసాం మాట్లాడడామని ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఆయ వినే ఏదబ్బ నేనే అనుకున్నట్ల ఏనిటైం వీలతోనే మాట్లాడుతున్నారు అదేలా అయిపోయింది ఆయనకి ఇంగా అన్నా అన్నన్న సరేనండి
సరేనండి ఉట్టానండి బాయ్ అండి